హలో
హాయ్ హాయ్ అండి
హ ఏం చేస్తున్నావు
ఏం లేదు తిన్నారా
హ తిన్నాం మీరూ తిన్నారా
ఆ తిన్నా ఏం కర్రీ మీది
పప్పు
ఆహ మాది కూడ పప్పే పప్పు పప్పే మాది కూడా
ఏం చేస్తున్నారు టీవీ చూస్తున్నారా
ఆ అవునవును మీరు
నేను కూడా టీ వి చూస్తున్న
ఏం చూస్తున్నారు మూవీసా సినిమానా సాంగ్స్ చూస్తున్నారా సీరియల్స్ చూస్తున్నారా
మీరేం చూస్తున్నారు
నేను సీరియల్స్ చూస్తున్న
మూవీ ఇష్టం లేదా
మూవీలు కూడా ఇష్ట ఇష్టమే కానీ ఇప్పుడు సీరియల్ పెట్టిన ఇంతకు ముందే ఇంత బాబ బ్రహ్మమడి అయిపోయింది వట్టిగనే ఉన్న అది ఇంతకు ముందే చూసాను వేరే సీరియల్స్ అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు
ఆహా
ఉమ్మ్ మీరేం చేస్తున్నారు
మా బాబు కిడ్స్ అవి చూస్తున్నాడు కార్టూన్స్
కార్టూన్స్ఆ మీరు చూసేవాళ్ళ చిన్నప్పుడు కార్టూన్స్
ఆ చాలా చూసేదాన్ని మిస్టర్ బీన్ పోగొ అవి ఆ భీమ్ చోటా భీమ్
ఆ ఈ డోరేమాన్ అవి చాలా బాగుండేటివి మిస్టర్ భీమైతే ఫుల్లు ఆ టామ్ అండ్ జెర్రీ అయితే ఇంకా ఫుల్ ఫన్నీ
ఆ మీ చూసేవాళ్ళ మీరు
ఆ చూసేదాన్ని టామ్ అండ్ జెర్రీ లో ఏం అంటే మాటలు ఏముండకపోయేటివి జస్ట్ ఇట్లనే గాని ఓన్లీ మ్యూజిక్ తోటే కానీ ఫుల్ ఫన్ అనిపించేది అది
మ్మ్
మీరు చూసే వాళ్ళ టామ్ అండ్ జెర్రీ
ఆ చూసేదాన్ని
హ
ఇప్పుడు రావట్లేదు అవన్నీ
అవునవును రావట్లేదు
మూడింటికి కృష్ణ వస్తది మా బాబు అదే చూస్తాడు
లిటిల్ కృష్ణనా
ఆ ఇంకా డోరా ప్రయాణమా ఈ వస్తాయి గాని లిటిల్ కృష్ణ చూస్తాడు
ఇప్పుడు అట్లా కావట్లేదు
అవును మూవీస్ చూడరా అయితే మీరు
త మూవీస్ కూడా చూస్తాం
ఎక్కువ ఏది ఇష్టం
నైన్ కో నాకు ఏమంటారు అటే ఫ్యామిలీ మూవీస్ చూస్తా ఈ హర్రర్ మూవీస్ ఉ ఉంటయి కదా అవి ఇ ఇష్టం కాకపోతే ఒక్కదాన్నే చూడాలంటే భయంమైతది నాకు అంటే తర్వాత ఇట్ల ఆ సడ మల్లి నికు నెక్స్ట్ నెక్స్ట్ ఏమైతది అని ఉంటది ఇట్ల క్యూరియాసిటీ ఉంటది గని కొంచెం భయం అయితది ఎవరైనా పక్కకుండాలి
నకు ఇష్టమా నాకు అది భయం చాలా
ఆ అంటే నెక్స్ట్ థ్రిల్ అనిపిత్తది నెక్స్ట్ ఏమవుతదా అని చూడాల అనిపిస్తది కానీ ఒకదాని ఉంటే భయం అయితది అవి చూడడానికి
ఉమ్
అట్లా మూవీస్ ఏమైనా చూసిర్ర మీరు థియేటర్ల హరర్ మూవీస్
వెళ్లలేం టీవీలో చూసిన
అవునా
అనిపియాలి ఫస్ట్ ఫస్ట్ చూస్తే అనిపిస్తాది
ఆ ఫస్ట్ ఫస్టే కంచం బయం పిస్తాది ఏమని ఇట్లో అంటే దయ్యాలు అట్లాంటివి ఏమనా వచ్చినప్పుడు నెక్స్ట్ ఇట్ల చూపిస్తారు కదా అవి కొంచం సౌండ్స్కే కొం సో బయం అయితది అది
ఆ డి రుసౌండ్ పెడతరు మో మొత్తం గుమాయించి కొందరు హార్ట్ అటాకచ్చి చనిపోతారు అక్కడే
అవునట ఉమ్ అరుంధతి మూవీ కూడా అట్ల చనిపోయినట థియేటర్ లో
ఇంకేం సినిమాలు చూసింది ఈ మధ్యల
నేను రి రీసెంట్గా చూసింది ఒక గే కేరళ లో టూ ఉంది కదా అది చూసాను నేను అంటే థియేటర్ల కాదు జస్ట్ ఇట్లా మ్ ఇట్లా చూసాన్ సెల్లు లో థియేటర్ లో లాస్ట్ అయితే ఓజీ అది చుస్
అవునా మేము చా తక్ క్కువ అస్సలు వెళ్లం ఉమ్ టీవీలో వస్తనే జుస్ స
అయితే ప్రోగ్రామ్స్ చేస్తార క్క
కానీ మా హస్బెండ్ ఏమో క్రికెట్ చూస్తాడు బాగా
ఆ ఔనా
నాయిస్ వస్తుందండి నీ ప
ఆ అది కొంచెం ఏదో డిస్టర్బెన్స్గా వస్తుంది అది
ఆ
మా మా హస్బెండ్ కూడా చూస్తారు ఆయనకు బాగా అనిపించేత్త మొత్తం అది అయిపోయే వరకి ఇగ నెక్స్ట్గా అది ఐపీఎల్ స్టార్ట్ అవుతది కదా ఇక దానికోసమే ఎదురు చూస్తున్నారు
ఆ ననా మొత్తం వ ఉంటాయి
ఆ అవును అయిపోయి మన్నటి వరకు వరల్డ్ కప్ అయింది ఆ అది చూస్కుంటావుంటాం ఇప్పుడేమో ఇంకా ఐపిఎల్ ఆ ఐపీఎల్ అయిన తర్వాత మళ్ళా కబడ్డీ ప్రో కబడ్డీ అ ఏవో అలా వచ్చి త ఏ టైంకి కేటాయించి చూస్తా ఉంటారు ఓన్లీ మన ఇండియాలోనే అట్లా చేసారంట ఈ గేమ్స్ మీద ఈ రాజకీయ ఇవన్నీ ఉంటాయి కదా వాటి మీద యూత్ కానీ ఇలాంటి వాళ్ళ ఎక్కువ టైం వేస్ట్ చేసేది ఓన్లీ మన కంట్రీలోనే అంట మిగతా వాళ్ళంతా కనీసం ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా నచ్చినరుకొండి కొంచెం సెలబ్రిటీలు ఎక్కువ మొత్తం హడావిడిగ చేశారు అదే వేరే కంట్రీస్ లల్లో జస్ట్ నేన ఒక సామాన్య పౌరుడు అన్నట్టు పట్టించుకొని కూడా పట్టించుకోవాలంట పక్క నుంచి పోతాయి ఇక్కడ వస్తే ఫోటోలు అని సెల్ఫీ అని అదని ఇదని అే
ఔను అట్టే
చేస్తారట
అవు
ఆ అవును
ఇంకేం చేూస్తారు
ఇంకా ఒంటె సాంగ్స్ వింటాం
ఆ మెలోడి సాంగ్సా
ఆ మెలోడి సాంగ్స్
ఉహు మాసున్నయా మా ఉర్రమస్
అవి చాలా తక్కువ కాకపోతే ఈ ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి కదా ఈ మధ్య బాగా అవే ట్రెండ్ అవుతుంన యి
అవును పెళ్లిళ్లకు వటికి వీటికి అవే
ఉ అవును తీన్నార మరి మీరు
ఆ పొద్దున తిన్నమ్మ్ ఇంక తినలేని ఇప్పుడు
లేదా ఇంకా టైం అవుతుంది కదా మరి ఇంకా
హా తినాలీ ఆ బా వాడు కున్నాడు అయితే చూడ
అవునా
ఉహు ఇప్పుడు గ్యాస్ కోరుతుంది గా ఎక్కువగా ఉంది అసలు
హోటల్స్ కూడా మా ఊర్లో అయితే బంద్ అయినాయి హోటల్స్ కూడా
అవునామ్మా మాకు ఇవాళ అయిపోయింది హట్టలు పోయి మీదం ఇంకా రావడానికి బుక్ బుక్ చేసిన టెన్ డే టెన్ ఫిఫ్టీన్ డేస్ కి వస్తుందట
మరి అయిపోలే ముందు కొంచెం ముందు యూస్ చేస్తే అయిపో కదా మీరు బుక్కింగ్ మరి
అనుకున్నాం కానీ చెయలేదు
ఎందుకంటే ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది కదా అంతకు ముందు అంటే ఇవాళ వేస్తే రేపు అ వెళండి టూ డేస్ లో అసలా వచ్చేది వన్ అవర్ టూ డేస్ లో
అవుళ అవుళ కనకడ ఇద్దార తున్నాగా
ఆ అక్కడ ఎఫెక్టు ఇక్కడ పడతాంది మన దగ్గర అదేంటి మళ్ళీ గ్యాస్ కూడా తగ్గిస్తారు అన్నట్టు వచ్చింది మరి నేను నిన్న చూసాను న్యూస్ లో ఇప్పుడు ఫోర్టీన్ కేజీస్ ఇప్పుడు గ్యాస్ వేటు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటది కదా ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అని అది టెన్ కేజీస్ కి చేస్తారంట ఉ అని అంటే వచ్చింది అట్లా యూస్ చేస్తారో లేదు తెలిదు అంటున్నారు అట్లా ఎందుకంటే ఆ ఇంధనం కొరత బాగుంది యుద్ధాల వల్ల మనకి ఇటు ఎఫెక్ట్ పడతది కదా
అవునండి అసలు
హుం
చూడాలి కాని టైమ్ డ్యూటీకి వెళ్ళవాళ్ళు అటు వెళ్ళ వాళ్ళకి ఇబ్బంది అవుతది చెయొచ్చు గాని ఏ అప్పట్లాగా ఇప్పుడెవరూ ఇస్తున్నారు
అవును
ఉ ఎలక్ట్రనిక్స్ ఏ మోత్తం కరంట్ మీద గ్యాస్
ఇప్పుడు మొత్తం ఏంటి ఇండక్షన్ స్టవ్స్ అ అవి వాటికి బాగా పెరిగినయి కదా డిమాండ్ ఇప్పుడు అందరు అవే ఆ
అప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు తక్కువ అయితుంది కావచ్చు
అవును మ మళ్ళీ వాళ డిమాండ్ కూడా బాగ పెరిగింది ఇప్పుడు అందరు అవే యూజ్ చేస్తూ తీసుకుంటున్నారు అని ఇ గ్యాస్ ల కొరతవల
ఆ ఏం చేస్తున్నారు మరి తిన్నారా మీరూ ఇప్పుడు
మేం కూడా తినలేదు ఇంకా తింటాం ఇంకా కాసేపు అయ్యాక
అ
ఆ గ్యాస్ బుక్ చేసిండ్ర అయితే మరి మీరు ఆ కానీ కష్టం అవుతుంది గ్యాస్లకు మొత్తం అలవాటు అయిపోయి మనం అంతకు ముందయి అయితే మంచి కట్టపోయలా ఫస్ట్లో చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆహ్ చేయాలంటే బాగా ఇబ్బంది అనిపిస్త. సే ఎటో ఇవి అల్వాటై పోయి మనకి.
అవునువును.
ఆహ్.
ఓ. కానీ వాటి మీద టేస్ట్ బాగుంటది. కట్టెల పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద చేసిన దానికంటే.
టేస్ట్ ఉంటది కాని ఉమ్ ఆ కట్టెలు మంచిగా ఉంటే ఓకే ఆ పోగ వస్తుంది అయి. చాలా ఎన్.
ఆహ్ కానీ బాగా రిస్క్ అవ్వాలి. రిస్క్ తో కూడిన పని. అవి మేము అప్పుడప్పుడు ఇట్లా అప్పాలు అవి ఏమన్నా చేసినప్పుడు కట్ కట్టెల పొయ్యి మీదనే చేస్తాం. ఇంకా అప్పుడప్పుడు.
పండగలప్పుడు కంపల్సరీ వేసుకుంటాం కానీ.
ఇక పండుగల అప్పుడు ఆహ్ అంటే ఇక కొందరు బాగా సిటీలో ఉన్న వాళ్ళు ఇగ గాన్ గ్యాస్ మీదనే చేసుకుంటారు కదా ఇంకా మేము ఇటు సైడ్ మాకు కొంచెం ఇగ కట్టెల మీదనే చేస్తాం మేము.
ఆహ్.
మాకు ఎన్ ఎట్లా వస్తది గ్యాస్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా వస్తది కాని. మేము కూడా బుక్ చేయాలి‌ ఇంకా మాది కూడా దగ్గర పడు ఉంది గ్యాస్.
రెండు లేవా ఎక్స్ ఎక్స్ పేరు పెట్టుకోవాలే ఒకటి.
ఉంది ఒకటి అయిపోయింది గాని ఇంకొకటి బుక్ చేయలేదు అది బుక్ చేయాలి ఇగ.
ఉమ్.
అవును.
సరే అండి మరి ఆహ్.
ఆహ్ ఓకే ఆహ్ బాయ్.